బాయ్
మీరు ఏం చేస్తున్నారండి
ఏం లేదండి భోంచేసి బయట కూర్చున్నాము గాలి
హ్మ్
హు అవునండి ఏ చల్లగుంది కదండి దోమలు వాయించేస్తున్నాయండి
మాకు కాని అండి
నటున్నారు వాటర్ తాగండి
ఉమ్ తాగాంలేండి ఈ హాలిడేస్ లో ఆహా అది కాదు సమ్మర్ లో బయటే ఎక్కువ ఉంటామండి మేము ఇంట్లోకంటే
అవునా
మాకి వేప చెట్లు ఉన్నాయండి
ఆహా
చల్లగ ఉంటుందండి బయట
ఓకే
ఇంకేంటండి విశేషాలు
చేసారా భోం చేసారా
టమా టమాటా చారు అన్నం ఉమ్ మీరండి
మాదండి మాది సాంబార్ రైస్ అండి ఆ సాంబార్ రైసా అండి ఫస్ట్ కాయగూరలన్నీ కోసుకున్నానండి
హు
ఆ అవి తాలింపు వేసి ఆ ఆ తాలింపులో అవన్నీ ఉడకనిచ్చి నిచ్చాను మగ్గనిచ్చాను ఈ లోపే పప్పు బియ్యం అదే ఆ పప్పు ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బియ్యం వేసానండి వేసి బాగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను నానబెట్టి కొంచెం పసుపు నూనె వేసి ఆ బియ్యం కడిగేసినక పసుపు నూనె కొంచెం సాల్ట్ వేసి బాగా విజిల్స్ మెత్తగ రానిచ్చానండి బాగా మెత్తగా అయిపోయింది ముద్దలాగా ఈలోపు మనం తాలింపు వేస్ కొని ముక్కలన్నీ కాయగూరల ముక్కలన్నీ మగ్గించుకున్నాం కదా ఇక అందులోకి ఈలోపు చింతపండు పులుసు తీసుకొని చింతపండు పులుసు పిండు
అంటే పులుసు కూడా వేస్తారండి చింతపండుది
చింతపండు పులిపేయాలండి ఆ చింత చింతపండు పులుసు ఏసీ ఆ పులుపులో కూడా కాసేపు ఉడికి ముక్కలన్నీ మెత్తగైనాక కొంచెం ఉప్పు కారం సాంబార్ పౌడరు ధనియాల పొడి ఇవన్నీ ఏసి సి బాగా ఉడికించాలండి ముక్కలన్నీ మెత్తగయి కోవాలన్నమాట ఉమ్ అవును ఆగిపోయిన తర్వాత మనం రైస్ ముందే కుక్కరు పెట్టాం ఇంకో కుక్కర్లో ఉడకబెట్టి పెట్ట పెట్టాం కదా ఆ రైస్ బాగా మ స్మాష్ చేసుకుని మెత్తగా మెదుపుకొని అందులో కలిపేసుకు కూడానండి కలిపేసుకొని బాగా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకని చి పలుచగా కావాలంటటే ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి మనము చూసుకొని వాటర్ పోసుకొని
బాగుంటుందండి
ఆ ఇంకా కొత్తిమీర చల్లేసుకొని
చెప్పారు కదండి నేను అన్న అంతా విన్నాను ఖచ్చితంగా రేపు ట్రై చేస్తానండి
ఇంగ ఆల్మోస్ట్ బాగుంటది అండి
తింటే బాగుంటుందండి అన్ని మా వాళ్ళయితే పక్కన
మా పిల్ల మా పిల్లలు మనకి చాలా ఇష్టం ఇష్టంగా తిన్నారండి మా హస్బెండ్ కూడా చాలా బాగుంది తిరుపతిలో ప్రసాదంలా ఉందన్నారండి. ఫస్ట్ టైం చేసానండి బాగా కుదిరింది
ఆహ సరే
ఊ
పిల్లలు ఇష్టంగా తింటే బాగా చేసి పెట్టచ్చు అండి తినకపోతేనే ఇబ్బంది గాని
మా పిల్లలు ఎక్కువ కూరల కన్నా పచ్చళ్ళు ఎక్కువ ఇష్టపడతారండి అది
అంటే మీరు పచ్చళ్లు బాగా పేడతారా మీ అత్తయ్య గారు
ఆ పేడుతారండి నాకేం రాదండి నేర్చుకోలే నేర్చుకోలే అండి మీరు పేడతారా ఉమ్ మాది సేమ్ అండి అత్తగారే అండి నాకు ఎమ్ రాదు ఉ మా అత్తయ్య అండి మామిడికాయ పచ్చడి ఎక్కువ పేడతారు మామిడికాయ ఒకటి అల్లం ఒకటీ అండి అల్లం పచ్చడి అయితే ఇంక సంవత్సరానికి ఒక దగ్గర దగ్గర నెలకు ఒకసారి రుబ్బుతారు
అదేనండి
అల్లం పచ్చడి హు మామిడికాయ పండుమిరపకాయ్ ఎప్పుడైనా టమాటా, నిమ్మకాయ
ఉ
ఆ అంతే అండి వంకాయ పచ్చడి కూడా పేడుతు పే రండి మా
ఊ వంకాయ పచ్చాడి ఇంకా బాగుంటుందండి మా అత్తగారు కూడా పేడతారండి హు నిమ్మకాయ పచ్చడ ఉసిరికాయలు బాగా దొరుకుతాయి అండి ఇక్కడ ఉసిరికాయ పచ్చడి
ఆ మీరు ఈ సంవత్సరం ఒడియాల ఏవీ పేట్ట
లేదండి అసలు ఫోర్ ఫోర్ మంత్స్ ఆహా కాదు ఫోర్ ఇయర్స్ అయిందండి పట్టుకో అక్క
ఆహా అయ్యో మరి పప్పులోకి ఏం తింటారండి
ఉ ఈ మధ్య ఎక్కువ వాట తినట్లేదండి వడియలు ఆయిల్ ఫుడ్ ఎక్కువ యూజ్ చేయట్లేదండి వడియాల్లో ఎక్కువ ఆయిల్ పిలుస్తుందని అది కూడా తినట్లేదు అండి
ఆ అదే అనండి ఆయిల్ మంచిది కాదులేండి ఫుడ్ ఒంటికి ఊ
ఇంకేంటండి
మజ్జిగ మిరపకాయలు వేసుకుంటారా
ఆ వేసుకుంటామండి మీరేలా మీరు వేసుకుంటారా
ఆ మేమే వేసుకుంటామండి
ఉ సంతలో బాగా దొరుకుతాయండి మాకు తెల్లకాయలు అది కారం లేకుండా కాయలు
ఆహా మీరు మీరు సంత అం ఉంటారా నాకు నాకు రైతు బజార్లు ఉంటాయండి రైతు బజార్ లో గా రే ష రైతు బజార్ లో అందరు కూర్చు లోపలే అమ్ముకుంటారు అనమాట
ఉ
ఎవరు ఎక్కడ రీజనబుల్ గా అనిపిస్తే అక్కడ కొనుక్కుంటాం అనమాట
అదేనండి
మనకి రైతులు ఏ రేటుక అయితే ఇస్తారో ఆ రేటుక దొరుకుతాయి రైతు బజార్లు
ఉహు
మాకు ఎక్కడ చూసిన ఆలా రైతు బజార్ అండి
అదేనండి
ఆ రోజు మార్కెట్ రేట్ క ఎంత ఉంటే అంతకు అమ్ముతారు అనమాట బోర్డు ఉంటది బోర్డు లో రాసేస్తారు ఒళ్ళ రూపాయలు ఇంత పచ్చిమిరపయలు ఎంత టమాటాలు ఇంత ఇంక మన వాళ్ళని అడిగే పని ఉండదా హ్మ్ అహ కొనుక్కోవాల్సింది తప్ప
అంటే ఎక్కువగా మీకు అక్కడ ఏం దొరుకుతాయండి ఎండి పోయినయ్ ఉహు ఎ ఎండు చేపలు గాని ఎండు రొయ్యలు కాని ఎండు పీతలు పీతలు కూడా ఎండు అత్తను త్వర దొకుతయ అండి నాకు తెలి ఇర్లే అండి న్నాను అక్కడ దొకుతాయి కదా అన్నీ ఎండిపోనయి
ఆ రొయ్యలు రోయ్యాలు అ బ
రొయ్యలు మాకు చాలా ఇష్టం అండి మేము తెప్పించుకొని మరీ తింటామండి
అరేను బా ఎండ రైలు ఎండు చేపలే రెండే ఉంట
ఎక్కడికైనా హాలిడేస్ కి వెళ్తారండి మీరు
అమ్మకారు
మా అమ్మగారి ఇంటికి వెళ్తామండి మేను మా పిల్లలు అంద్ర ఏల్ తఅండీ ఇ రేపు శ్రీరాంనవమీ కదండి పూజకి వెళ్తారా
అందర వెళ్తామండి ఫ్యామిలీ అందరు వెళ్తాం
అక్కడ ఏమేమి ఉంటాయండి ఏమేమి పెడతారు ప్రసాదాలు
ఏయ ఆనండ్రే పాల్మ మొగడు ఆస్
మూడు కాదండి అక్కడ ప్రసాదం అంటే వడపప్పు ఉంటుందండి పానకం ఉంటుందండి
అవి ఎప్పుడు ఉంటాయండి వడపప్పు పానకులు లేదండి అంటే ఇంకా కళ్యాణం ఏమండి సరే అండి హు బాగా చేస్త అండి ము బాగా జరుగుతుందండి ఆ జరుగు తేడి హ్మ్ ఆ జరుగుతాయిఅండీ ఆ అక్కడేనండి అక్కడేనండి మాది గోదావరి జిల్లా అండి ఉ ఆ ఎలా నేను పుట్టేక ఇ రెండో పుష్కరం అండీ అండి
హ
వచ్చేది మూడో ఇప్పుడు రే రేపు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఏడు లో ఉండి
హ్మ్
రెం రెండో పుష్కరం అనుకుంటాం నాకు తెలిసి హ్మ్ ఆ బాగా చెప్తారండి అయ్యో లక్షల్లో వస్తారండి జనాలు
ఉ హ్మ్ మేము రావాలనుకుంటాం గాని కొ
పోయిన పుష్కరాలకు అయితే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందండి అక్
ఏంటండి ఏం జరిగింది
అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నార్ అన్ చెప్పి జనాలందరూ తొక్కేసుకున్నారు తొక్కిస్లాటై యీ చనిపోయారు అన్నమాట ఒక దగ్గర దగ్గర పది మంది పన్నెండు మంది చనిపోయారండి
అదేనండి
అలా చనిపోయిన ఫ్యామిలీలికి కి ఇంత పది లక్షలో ఐదు లక్షలో ఇచ్చారండి అప్పుడు మా వీధిలో ఉన్న ఆవిడ కూడా చనిపోయారు
హ్మ్
హ్మ్ అలా ఇచ్చారు అన్నమాట అప్పుడు పోయిన సారి అలా జరిగిందండి అది బా గుర్తుండిపోయింది అందరికి
అయ్యయ్యో ఎప్పుడైనా
ఈసారి అలాంటివి జరగకుండా ఘాట్లు అవి పెద్దయి చేస్త వారన్నమాట ఇదు పెద్ద పెద్ద ఘాట్స్ కడతన్నారు ఇంకా తొక్కు తొక్కుకోడాలు అవన్నీ ఉండవండి అయినా ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదండి అక్కడక్కడ పోలీసులను కూడా అది ఎక్కడి నుంచో వేస్తారండి ఆ సారికి మాత్రం మీరు ఒక్కసారన్నా చూడాల అసలు పుష్కరాలు హ్మ్ ఫ్రీ బస్సులు పెడతారు కదండి రండి హ్మ్ అ అయ్యో చూడాలండి ఒక్కసారయినా చెయ్యాలండి మళ్ళీ మళ్ళీ సంవత్సరం మ మనం అస్తమానం చెయ్య రాదు కదండి ఆ ఎప్పుడుకో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరం అంటే
అదే అదే అండి సరేనండి బాయ్ అండి
ఓకే అండి థ్యాంక్ యూ ఆ